హలొ!
చెప్పుర.
ఊఁ ఇనిపిస్తున్నాయ నా మాటలు?
ఆ వినిపిస్తుంది. పెంచుకొ వాల్యూమ్ పెంచు.
పెట్టనా ఫుల్లగా పెట్టుకున్న ఎందుకు తక్కువ వచ్చిందో మరి దేంతోనో ఇది దీని గురించి అన్ని పెంచి పెడతా ఏదో ఒకటి వస్తది. ఇప్పుడొస్తాంద హలో హు ఓకే నీకు వాయిస్ వస్తంది నాక్ పోయినా బస్ అంతే
ఆ ఏం చేస్తున్నవ్ ప్రిపరేషన్ యేన ప్రిపరేషన్ ఏమైనా జేత్తున్నవ
హ్ ఏం చేయట్లేదురా ప్రిపరేషన్ ఏం చేస్తాన్రు అది వే టి ఆల్రెడీ క్లాసులు అన్ని కొనుక్కొని అప్పుడే లాస్ట్ టైమే విన్నా మొత్తము
ఆ
ఇంగా ఇప్పుడు
అప్పుడు విని ఇప్పుడు ఇప్పుడు వరకు వెయిట్
లేదు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ కూడా ఒకసారి రాశాను నేను లాస్ట్ అటెంప్ట్ లో లాస్ట్ అటెంప్ట్ కాకుండా దాని ముందు సారి
ఉమ్
అప్పుడు గ్రూప్ త్రీ అన్ని కొని క్లాసులు కొనుక్కొని రాసిన అప్పుడు ఇంగ రెండు రాసి అంటే అవ్వట్లేదు అని చెప్పి ప్పి మా మేడం మా ఇంట్లో వాళ్ళు మా అన్న అందరూ ఒకటే రాయి ఒక డ రాయి అని తాయించాన్ నన్ రోజు అందుకని ఇగ సరేలే అని ఓ ఒక్క గ్రూపే రాసిన మొన్న
ఆఆ
ఆ ఒక్క గ్రూప్ లో ఓగరు నూట తొంబై ఐదు వచ్చినయ్ సరిపోయింది గాని నేనేం చేయాలి చి ఏయ్
రీ వాల్యుయేషన్ రిజల్ట్ పట్టిందేమో వన్ మంత్
ఆ ఇప్పుడు
ఆ నెక్స్ట్ మంత్ లో ఉండొచ్చు
నెక్స్ట్ మంత్ లో కాదురా ఇది మామూలుగా ఐ సీఎమే వాళ్ళు సిక్స్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్
అవును సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ సిక్స్టీ డేస్ ఎక్కడ అవుతుంది ఫిబ్రవరి లేవంతెన నుంచి మార్చ్
ఫిబ్రవరి లెవెన్త్ నుంచి సిక్స్టీ డేసా ఏ కాదు
అ మార్చ్ లెవెన్త్ నుంచి అవును నెక్స్ట్ మన్త్ తే వస్తాయి
రే నేను ఈ నెల వస్తాయ్ అనుకుంటున్నాను కదా రా అంత లేటుగా రిలీజ్ చేసేయ్ ఇపుడు ఓవరల్స్
నేను ఆల్రెడీ నీ ముందే ప్రిపేర్ అయేవుండిపోవాలి నువ్వు ఆఫెక్ట్ పెటేసుకోమని వాళ్ళే చెప్తారు ఫస్ట్ నుంచే దీని మీద జీరో పర్సెంట్ హోప్ ఉంచుకోవాలి అది కావును
ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అంటే ఇ ఎగ్జామ్స్ రాంజు ఎగ్జామ్స్ అప్లికేషన్ ఏప్రిల్ లెవెన్త్ ఏప్రిల్ నైన్త్ కల్ల ఇవ్వదది అంటే దాని ముందు అట్ట అయితే ఓకే ఎందుకంటే ఇప్పుడు వా ఊరికే పోయి కట్టుకున్నాడనుకో అది అయిపోతే అసలు కట్టి ఉపయోగం ఏముంది ఓ ఇది ఇది కూడా ఒకటి ఉంది అదే లే ఇది ఒకటి ఉంది లే మనం అప్లై చేయాలన్నా లేదా అని డిసైడ్ చేయడానికి అయినా వాళ్ళు ముందే రిలీజ్ చేస్తర్లే ఏప్రిల్ లెవెన్త్ కంటే ముందే అట్ట చేస్తేనే మేలు కానీ బా రాసినారా నేను నాకు దాని గురించి తలుచుకుంటే చానా బాధేస్తుండది
గ్రూప్ రాద్దామనా
నాన్ ని ఇంక ఏం డిసైడ్ కాలేకపోతున్న యాద్ డిసైడ్ అయి ని చెయ్యాలి కానీ ఆ బాధ ఎక్కువ అయిపోయింది ఏం చేసేది
అవును ఇప్పుడూ నెక్స్ట్ గ్రూప్నీ ఈ గ్రూప్ అట్ల వదిలేసి రెవల్యూషన్ లో పాజిటివ్ అనుకున్న నెక్స్ట్ గ్రూప్ కోసం
నెక్స్ట్ ప్రె నెక్స్ట్ గ్రూప్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశానులే నేను నే ఇక్కడికి వచ్చిందే అందుకు ప్రిపరేషన్ కోసం ఏమంటే కొన్ని రోజులు మనసేం బాలేదని చెప్పి కామన్ గా ఉన్నా కొంచర్ల అంటే మరీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చదువుకోకుండా నార్మల్ గా చదువుకుంటున్నా అప్పుడప్పుడు కాసేపు
ఏ గ్రూపు
గ్రూప్ త్రీ మొన్న రాసింది గ్రూప్ ఫోరు ఆ దాన్ని రివే రివాల్యూషన్ రిజల్స్ కోసం వెయ్ గ్రూప్, త్రీ ఎట్టైనా గ్రూప్ త్రీ కష్టమే
గ్రూప్ త్రీ గట్టిగా చదువుతెనే
వేణుగాడు వచ్చాడు ఓ వాడు మొన్న చెప్పినాడు చూడు ఏదో యాప్ అని. అది మాత్రం తరువాత.
ఏం చేస్తున్నావ్ మరి.
ఏం చెయ్యాలి అంతేరా ను కాదు మొ భాషలు కొనుక్కున్నావా నువ్వు.
లే నేను ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైమ్స్ కాల్దా.
యాడ మాట్లాడినా వాయిస్. ఆ చెప్ ఆ చెప్పు చెప్పు.
ఇందాకే చెప్పా కదా హరి.
ఆ ఓకే ఓకే.
డిస్టబెన్స్ లేకుండా మాట్లాడమని చెప్. ట గదా
అది వినలేదులే సరిగ్గా. సరేగాని ను. క్లాస్ లు కొనుక్కున్నావా.
ఆ కొనుక్కున్నాగా. ఏ ఏం పెద్ద ఏం క్లాసెస్ ఏం కొనలేద్ నేను జస్ట్, యూట్యూబ్ లో చూసి. ప్రిపేర్ అవుతున్న. మిగిలిందంతా. ఓదిలేసావ్. ఆల్రెడీ నేన్ అది సెకండ్ అటెంప్ట్ అయిపోయింది గా. నువ్ అటెంప్ట్స్ కోసం చెప్లే.
ప్రీ ప్రిపరేషనే లే ఇంగా అంతే గాని.
ప్రిపేర్ అయితున్న ప్రతీది. దా అసలే అంత్. థర్డ్ గ్రూపు.
నువ్ థర్డ్ గ్రూప్ ఎట్లయినా గానీ, కొంచం కష్టమే చెప్పాలంటే. ఇది ఆ దాంతంలో ఉన్న ఒక సబ్జెక్ట్ తెచ్. తెచ్చి ఫోర్త్ గ్రూప్ లో ఏసినామ్ మేం. సరిపోయేది. లైక్ డిటి అంటే అన్ని ఉండాల్నే. అరే డి టి, ఐ డి టి సపరేట్ చేసినారు కాబట్టి. ఆ ఎస్. ఇయ్యామన్న లేకుంటే. ఎస్ ఎఫ్ ఎం ఆ రెండిట్లో లో ఏదో ఒకటి. ఎంతఖచ్చి దీంతో బేట్టుకొని ఉంటే. అ రెండింటికి బ్యాలెన్స్ అయ్యేవి. గ్రూప్ ఫోర్ మరీ ఈజీగా జేసి, గ్రూప్ త్రీ మరీ కష్టంగా జేసి. వాడేసివాడు.
అదే గాదా.
రైగలాం లా ఒకటి.
ఫోర్త్ గ్రూప్ అడ్వాంటేజ్ సింగిల్ గ్రూప్ మీద లేదు. అది గ్రూప్ త్రీ ఉండ్.
అవ్ అసలు గ్రూప్ త్రీ ఒక్కటి రాయాల్సిన వాడైతే చానా కష్టపడాల్సి ఓస్తాది. దాన్ తో మనం ఎంతక్ మన్ చానా కష్టపడితే గాని. ఫార్టీ, ఫార్టీ మార్క్స్ ఎట్టయినా తెచ్చుకోవచ్చు గా దాన్. తోమ్ ఫార్టీకి పైన తెచ్చుకోవాలంటేనే కష్టము ఉమ్ అది అది చానా కష్టం మైబుద్
ఉమ్ యాంకర్ గా అయితే చాలా కష్టం అవుతుంది ఏదనా సరే పాస్ పర్సెంటేజ్ కూడా అట్లే ఉంటుంది దా ప్రాబ్లం
ఉమ్ కానీ ఇప్పుడు ఐసి ఐసి వన్ అగ్రీ వీడు ఎట్లైన చేసి అంటే బాగుండదు ఏమని గ్యాప్ ఇస్తే కు సబ్జెక్ట్ సబ్జెక్ట్ కన్నా లేదంటే గ్రూప్ గ్రూప్ కన్నా గ్యాప్ ఇస్తే కొంచెం చ అ లైక్ ట్రై చేయచ్చు
బోత్ గ్రూప్స్ ఉన్నోడుకి ఇంకా
ఆ దారుణంరా నిద్ర కూడా ఉండదు రా అసలు నిద్ర కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్
యుద్ధం చేయాలిసి వచ్చిది
హుమ్ ఒకసారి కదా మొన్న లాస్ట్ అటేమ్ లాస్ట్ అటెంప్ట్ కు ఏముండదు ఇంకా ఎనిమిది రోజులు కళ్ళు ముూసుకోవాల్సిందే ఇంకా సంబంధం మన
నేను జూన్ లో ఎట్మ్ట్ ఇచ్చ్ జూన్ లో ఎట్మ్ట్ ఇచ్చినప్పుడే నాకు ఇంకా లాస్ట్ టూ పేపర్స్ మాముల్ గా శ ద ద్ తీస్కోలే సిక్స్ డేస్ అపుకున్న సెవెన్త్ డే ఆప్కోలేకపోయినా
ఉమ్ ఒకే రెండు
తూ డే మళ్ళా ఆపుకున్న ఆ సి సెవెన్త్ డే నాకు ఇంకా హమ్ ఎగ్జామ్ హాల్ లో స్టను
ఉమ్... మిమ్ ఏ నేనైతే ఒక రోజు దిదరపోయినా తెలుసా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ పడు కున్నా నేను నిజంగానే పడుకున్న
హ నేను ఎగ్జామ్ సెంటర్లో పెన్ను పెడితే ఇట్లా వెళ్ళిపోత్ అరే మనం నిదట్లో రాస్త్ తమ్ చూడు ఏవైనా గీతలు ఎస్ మ్ పేప్ పర్ అట్లా అట్లయీ దా తప్పు వల్లే మళ్ళీ ఇప్పుడు వరకు రతానా అవు ఒక్క పేపర్లో కొంచెం స్టాండడ్ గా ఉండుం
మనం దట్టు ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఒకవేళ మనం సేమి ఇదే విధంగానే జరి ఇట్లా జరిగినా గాని ఆ ముందు రోజు రివిజన్ చెయకపోతే చాలా ఇంపాక్ట్ వస్తాది.
హుహు అదే
సరే ఇంకా చదవ ఏం చదివిన వాళ్లే కొెం రెస్ట్ తీసుకొని రేపు ఎగ్జామ్ రాద్దదాంలే అని ఒకవేళ పో తే బ్లంక్ మళ్లీ ఎందుకంటే కంటిన్యూస్ ఎగ్జామ్స్ వస్తున్నాం కాబట్టి ఆ ఇఫర్మేషన్ ఆల్రెడీ లోడ్ అయి ఉంట అది నిన్నటి ఎగ్జామ్ ఆల్రెడీ లోడ్ లో ఉండింట అది పుల్ గా మళ్లీ నెక్స్ట్ ఎ్జా అట్స్ట్ ఓపెన్ చే చూ అన్ని ఒకసారి చూడటాకన్నా మినిమం ఒక ఒక టెన్ అవర్స్ సరిపోతుంది మనకి
అవును
ఒక ఫైవ్ సిక్స్ ఒక అంటే సెవెన్ టు టెన్ అవర్స్ ఈజీ కావాల్సిందే.
ఇప్పటి నుంచి ఎంత రివిజన్ చేసినా లాస్ట్ డే ఎగ్జామ్ బిఫోర్ డే తీయకపోతే కష్టం ఇంకా వేస్ట్ అయిపోయినట్టే
నేను అట్లా నేను ఆ విధంగా ఒక ఎగ్జామ్ అదే గ్రూప్స్ సేమ్ ఇప్పుడు రెండు గ్రూప్ రాసేటప్పుడే మాకు అనిపించింది ఇది ఒక ఒక క్వశ్చన్ చూసిన చాలా రెండు సార్లు ఎగ్జామ్ లో కూడరాసాను నేను ఆల్రెడీ
హు అదే
అసలు ఒక అసలు నాకు స్టార్టింగ్
మినిమ ప్రాక్టిస్ ఏ చ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటారు కదా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తూనే పోవాలి అప్పుడే
అప్పుడే రయగలాం హు అదే కదా ప్రాబ్లం అయిపోతాంది. ఫస్ట్ ఇది ఒక్క నాగ ఇది ఒక్క ప బెంగళూరు పై ఇంక వస్తే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఏ అడ్డంకులు ఏ ఏం లేవు. ప్రశాంతంగా ఇంగ అన్ని పక్కన పెట్టి చదువుకోవడం తప్ప
హు
మా ఫ్రెండు ఒకడు పెళ్లికిరా పెళ్లికిరా అ సత ఇస్తాన్నాడు రోజు
మీ ఫ్రెండ్దా పెళ్ళి
మా నా చిన్నప్పుటి ఫ్రెండ్ది మా ఇంటి దగ్గర ఉం పోయి కలిసితిరుగుత ఉంటా ఏదన్నా అడిగి వీడికి ఇంటికాడ్నే ఫెళ్లి వాళ్ల నాను కొంజెం ప్చ్ ఆ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొం తొందరగా పెళ్ళి చేస్సున్నాడు దట్టు వాళ్ళ మరదల్నే
ఒకే చా ఇద్దరికీ ఇష్
ఎంగేజ్మెంట్ అయ్యింది ఆ ఇష్టమే ఇష్టం బా ఆన్ ఆ పిల్ల అంటే వానికి సెట్ అయితది కొంచెం మన ఏజే వాళ్ల తనది మన ఏజే వాడిది మన ఏ నాకంటే ఒక ఒక సంవత్సరం అంటే టూ ఇయ వన్ ఇయర్ టూ ఇయర్స్ పెద్దంటడు అంతే నా అంటే నా తో నాకు పరిచయమైన వాళ్లు నా ఫ్రెండ్స్ అందరూ వన్ ఇయర్ పెద్దనే నాకుంటే నేను ఒక సంవత్సరం ముందు స్కూల్ లో జాయిన్ అయినాను అంతే.
ఓ
అందరూ నాకంటే పెద్దె వానికి చేస్తున్నారు గదా నాకు ఇందుకె ఇద్దరా వాడంటే ఏదో ప ప్రాబ్లెమ్ వల్ల చేసుకుంటున్నాడు
మ్మ్ హ్
మా ఇంట్లో అసలు ఓకే మాట ఐదేళ్ళదాకా ఇంగా చేయం అంటే ప్చ్ ఏం సరే హలో
హలో సరేరా ఉంటా మరి
ఆ సరే బాయ్ హ బై బాయ్